ఆ ఇంకొకటి తెలుసా నేను యాప్ ఓపెన్ చేయకపోయినా కాల్ వస్ స్తాంది నాకు.
ఓహో ఓకే కాదు హ్ అయిపోయిందా పట్టాలది. కడ మంది నాన్ బెట్నావా
ఆ అమీర్ ఫోన్ చేసి మాయా లేదు, మంత్రం లేదు పీజీ కింద ఎవరున్నారో చూడు అన్నాడు.
ఏంటీ
మాయా లేదు మంత్రం లేదు మీ పీజీ కింద ఎవరున్నారో చూడు అన్నాడు.
ఎందుకు?
ఆ సహీరా వాళ్ళ చెల్లోచ్చింది ఆ పిల్లన్ పీల్చు కొనే వచ్చిదిన్నాడు
తెలిదు అంటే ఈ అమ్మాయిని ఇంటికి పోయినియడా
పోయినాడు ఇంటికీ పోయ్యి ఆ పిల్లన్ పిల్చుకొనో వచ్చినాడు ఆ పిల్ల తో పాటు ఇంటి పై ఆపిల్లతో పాటు పీజీకొచ్చినాడని అర్థం ఆడ
ఓకే ఓకే
చిన్న పిల్లలు అయిపోయిన్నారు నేనేందరికి అర్థమయ్యటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి
అచ్చా
హు మళ్ళీ లాస్ స్ట్ కి హరిది షటిల్ బ్యాట్ ఉంది తీస్ స్క పోయి రూమ్ లో పెట్టుకొని హరికియ్యన్నాడు
ఇంకా వాళ్ళు రాలేదా
ఆహా ఈ రోజు ఆఫ్టర్నూన్ ఎక్కినరు ఆ అట్లైతే నేను ను తీసుకోను నేను రాను కిందకని చెప్పిన నాకు తెలుసు మని నువ్వొస్తవంటే ఇంగ తప్పుతుంది ఆ పోక పోయినా ఆ పోయ్యి ఇప్పుడే పైకి వచ్చినా ఫోన్ చేసినావ్ ఇప్పుడు బట్టలు వాష్ చేస్తన
చ్చ మీ మా ఆ
ఒక్క రోజు వేసుకొని ఇప్పిండేటివే కానీ ఉతకాలి జస్ స్ట్ ఫార్మాలిటీ అంతె
అవునులే హు ఆ కా
ఇంకా ఎంత మందికి చేస్తావు
ఏమో చూడల్లా
ఉ ఈ ఫై వై పోయిన తర్వాత నేను ఫ్రై చేస్తా కౌంట్ చేస్తానావా
ఆ
ఆ కవితో ఫవి మాట్లాడాలి
ఆ మాట్లాడు అరుణతో
అరునాత ఒకటి ఉంది నీతో రెండున్న ఎంకా చేయలా
ఆ
ఆ ఇప్పుడు తొమ్మిది అయినాయి ఆ తొమ్మిది మేబి ఆ పిల్లతో నాలుగయినాయి అఐదు నీక ఒకటే ఉండేది ఇంకా హలో
ఓకేనా దీినకఊరు గ్రాములు ఉండ కేజీ నూరు గ్రాములు కేజీ నాలుగు గ్రాములు ఉడి ఇ అ సంత న సరిపో ఓ అంటే ఒకకాయ అటు కాకుండా ఇటు కాకుండా ఉల్ంచిీరేనా మీక చ చట్నీ కాని ఏమవుతుంది నవే చట్నీ కాని అ రెండు కేజీలు వేయించుకొని వస్తా చట్నీ కడగా కడగ వేసి ఇమ్మంటే కవర్ లేవు నాకే నాకేం కవర్ నువ్వు ఇస్తావా డబ్బులు ఇస్తావా అని అడుతా ఏవో రామ అనుకోని సర అక్కడ ఏ మేము ఇకాడ తోప వేసుకుంటాంలా ఇంకా మామిడికాయలు రెండు కేజి మావిడి కాయలు చట్నీక అని చెప్పేసి వేరే అక్క మా ఏంటి ఆా
పచ్చివి అయితే ఒక కాయ తీసుకు
ఆ ఓకే ఓ కే ఒకే ఏంటి ఓకే మా చెట్లో ఉన్నాయి కాని చాలా చిన్న అ
అట్లాంటి వద్దులే ఇప్పుడు ఆంటీ కొనుకొచ్చిండేది
ఆ సరే మే సరే మే తీసుకుపోవాలంట మామ ని కాయ్ మామిడికాయలా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటాంది అయ్యో కా మార్కెట్ కి పోయిందామె అమ్మ పోలే మార్కెట్ కి ఈ రోజు అంటే మాకు మండే మండే టోనసలీ అమ్మ తీసుకురమ్మని టుంది అందుకు తెచ్చి ఇచ్చింది అక్క వే ఓహో ఇంకా అవునా సరే అ నువ్వే చెప్పాలి నేను మొఖం కడగాల
మొహం కడగాల్ల
ముఖం కడు ద్దాలి ఫేస్ వాష్ చెయ్యాలి
ఆంటీ ఏం చేస్తాంది
లేరు గెడ్డికి పోయినారు వాళ్ళు గెడ్డి తెచ్చి గెడ్డి కోసుకొచ్చేకి పోయి
ఇప్పుడు ఆడుండేది ఎవరు అత్తనా ఆ
కాదు మా ఇంటి దగ్గర గేర్లవాని
ఊహూ
ఉమ్
నేను ఇంకా ఆంటీ అనుకున్నానేే
కాదు కాదు కాదు మా మమ్మీ కాదు ఓ ఏదో
ఆ ఊర్లో కనీసం పెద్దవయుంటే మ్మా నెక్స్ట్ ఏంటి అని ఇప్పుడే అడగద్దు ఆ క్వషన్ నేను ఎక్కడ ఎప్పుడో ఎక్స్ పెక్ట్ చేస్తానా నువ్విప్పుడే అడగొద్దు
తెల్సా పొయినాం గదా దా నేను వేరే అన్ డి ఏమనిందంటే అది మా మామూలు మా పక్కన ఆంటీ దే గుట్ట కింద పల్లీక్స్ వాళ్ళు యాట నరుకుతుంటే పోయినాము ఆడ మా మామ వాళ్ళ సైడ్ రిలేటివ్లే వాళ్ళు ఆ సో ఆమె వచ్చిదండి ఇన్ఛార్జ ఏదన్నా మైండ్ ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ డిగ్రీనా అనింది నాకు నవ్వు వచ్చేసింది ఆ మాట అంటానే ఇంగ నేేను టెన్త్ క్లాస్ అయిపోయిందా అంటుంది అనుకోనూంటి అంటనేే నాకు నవ్వు వచ్చేసి నవ్వినా మా ఇత్తలే బీటెక్ జదువు తంది అని అవునానా ఏ ఇయర్ అన్నా ధర్డ్ ఇయర్ ఇదుగో అంటి అవునానే అయిపోద థడ్ ఇయర్ నెక్స్ట్ మంత్ ఇంకా నెక్స్ట్ ఫైనల్ ఇయర్ అండి ఉహుహుహు
ఏమనా
మాట్లాడిచ్చా అమెతో మాట్లాడితే
అమ్మా నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్ తెలుసుకుంటానే నాకు భయం వేస్త నాకు నాని సే కాదు నాని మూవీస్న్ రివీల్ యవుతా అంది నా ముందర
ఇంగ మళ్ళ వచ్చి నిన్న పోయినాం కదా ఆడ అంతే హింగ హింగ నల్ కైపోతే వస్తుంది అంటే అప్పుడే
మా వాళ్ళు అది ఇంకా ఎన్నియిలు చదువుతావు అంట మా ఊర్ లేకపోతే అమ్మా దేవుడా వీళ్ళు అంటే నాకేందుో చదువే ఇ జాబ్ జె చిన్న ఫీలింగ్ వాళ్ళకి
సామాయత కూడా అడిగింది ఇప్పుడ అంటే మనం డిప్లొమాలో పోయినాం కదా వాళ్ళు ఇంకా అట్లనే అనుకని ఇబ్ప్పుడే ఆడపోతారున్నా్ బెంగళూరు ఇలోనే నా అంటారు కొంతమంది లేదు చదువుకుంట అన్నా అంటాప్పుడు నేను
తిరుపతి అనే తెలుసురాను మా్యాక్సిమం అందరూ తిరుపతి అనే అడుగుతారు
వాళ్ళకి తెలిసినా కూడా మర్చిపోయింటారు వాళ్ళు దాన్ని పట్టుకొని ఉంటారు అట్లా
లేదు లేదు మా వాళ్ళు అంటని పట్టుకోరు మా వాళ్ళు చాలా లేటెస్ట్గా ఉంటారులే ఏది పట్టుకోవాలో దాన్నే పట్టుకో కరెక్ట్ పాయింట్ బట్టుకని స్ట్రైట్ గా లావుతారు
అంటే చనా నేే అసలు పోయింగ్లేరు కదా ఇప్పుడు నుంచి నిన్న పోయినా ఇంకా అక్కడికి ఏ రాత్రకి ఏ ప్రిపేర్సుకుంటారుల ఆలోచిస్తున్నే బా మొన్నాడా అని కుప్పుడు ఆ ఇప్పుడు ఆలోచిస్తున్నా నేను పోసరిగదా ఇప్పుడు ఇప్పుడుాల ఇప్పుడు ఇంకా ఇబ్ప్పుడు ఆలోచిస్తున్నా రేపు బల్లం మ అన్నాడు బలా అని
ఇదో నువ్వు ఒకవేళ నాకు మామిడికాయ తీసుకొస్తే అలా
ఎంత అక్క ఆ కూడాడ మళ్ళ ఎ కేజయ కా నా నా అడుగుతాయింది నాకేం తెలుసు అ నాగంద
హలో రేపు ఒకే ఎల్లు రేపుయినా ఎల్లుండి అయినా ఎప్పుడైనా నువ్వు నాకు మామిడికాయ తీసుకొస్తే కాదు అందరు ముందు ఎద్దు
లేయత్లే మీ తెల్సు ఆయతు హదు బ్రెన్ ఇవి చాలా చిన్నవి అ టేస్ట్ ఉండవు ఊద్ద ఇ చెట్ కవి
కాదు చిన్న మామిమకి అది ఎందుకు తెచ్చుకున్నారు నేను ఇంకా పెద్దవ ఇంటాయి చట్నీ కంటే అనుకున్నా
చిన్నవి నేను అదే కదా ఈ పాప ఎట్లా తీసిపోయి చిన్న చట్నీ కంద వచ్చిందిక్క మా అమ్మ నాకు చట్నీ చేసేకని చెప్పింది చిన్నది వచ్చింది ఎంతన్నాయి తెలుసా వతు బ దాన్నే
కాదు ఆయిల్ వేసి ఆయిల్ లో బాగా వేపి కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు
అందుకనే తెప్పించింది అది ఇప్పుడు అవియ్య
ఆ
అవి మన ఫింగర్ సైజ్ ఉన్నాయి అంతే అంతే ఇంతకు మించి లేవు నా ఇండెక్స్ ఫింగర్ సైజ్ ఉన్నాయి అంత పెద్దవి లేవు పెద్దవి అయితే కోసుకొని ఉప్పుేసుకొని కారం వేసుకొని నింటే బాగుంటాయి ఆకాయలు కాదు
హ సర్లే పర్లేదలే చెట్ నేనా పర్లే నాకు బాగా ఆయిల్లో ఆయిల్లో వేపి
కే ఎమఐమా మమ్ చేస్తుది డోట్ వరి
నిల్మపచ్చడిలాగా చట్నీ మరి అన్ని రోజులు కాదు కుండా ఆ సరే
జంటి
ఇంకేం లే చెప్పావ
నేన్ ముఖం కడుక్కోని
మ్
ఉమ్. ముఖానికి ఏమన్నా కొంచెం ఎండకు తిరిగి ఆహా తెలిద్. తెలుసా మా మమ్మీ వచ్చేసి ఆ పర్లేద్ లే ముందు ఇ బడికి కొంచెం తెల్లగయి నవ్ అని ఒ అందరు అదే అన్నారు ఈసారి ఇప్పుడు మా మొఖామంతా ఎట్లో పెట్టుకొని వస్తాంది అంతె డల్లుగా డల్లుగా అయిపోయింటావు సన్నగా అయిపోయి ఎట్లో ఉ ఉంటండి మొఖము ఈసారి బాగుంది మొఖము అన్నఅంతా ఓహో ఓకే ఓకే అం కొన్న ఇన్ని ఇప్పుదాన్ని అయివుండె తిరిగోచ్చాల్కె కర్రేగ. పోయింది ముఖము ఇప్పుడు నేను పసుపు బుయ్యళ ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.
పసుపు, సెనగపిండి. కొంచెం వేసుకో.
అదే సేనగ పిండి పసుపే నాక్ ఆహ్ ఉండది అది పెరుగు శనగ పిండీ పసుపు బాగుంటది ముఖం అంతా క్లీన్ గా. క్లియర్ గా అయిపోతుంది.
ఉమ్ అవునవును.
వాణి వాణి. ఇంకా.
ఇంక్కేలా చెప్పాలి.
సర్లే లిఫ్ట్. ఫేస్ వాష్ చేసుకొని చేస్తాం అది.
ఉమ్ పోరాడా.
ఆహ్. స్థలం పెట్టుకుంట. యాడా.
ఇదివరకు నన్నెవరో అడిగారు ఎవరాది.
మా అక్క.
ఉమ్. సరే సరే బాయ్ అక్కను అడిగానని చెప్పు బాయ్. అయ్యో అయ్యో అదే అక్కను అడిగి ఎవరో తెలిస్తే అడిగానని చెప్పమని చెప్పు. కుచ్చోని అక్కను అడిగానని చెప్పు. అమ్మ నన్ను పిల్. ఇయడానికి ఏముంది కన్వే టూ యువర్ సిస్టర్.
ఓకే ఐ విల్ టెల్. చు హై. ఐ డూ ఫేస్ వాష్ ఆఫ్ దట్ ఐ కాల్ యు. ఐ విల్ టెక్స్ట్ యు ఫస్ట్.
ఓకే ఓకే ఓకే ఆహ్ సరే అక్కతో ఆహ్ అక్కను అడిగానని చెప్పు బాయ్ ఉమ్ బాయ్. ఉమ్.